హ
హలో
ఆ హలో ఏం చేస్తున్నారు
ఏం చేస్తాలేను వాకింగ్ చేస్తున్నా తిన్నావా
ఆ తిన్నా మీరు తిన్నారా
ఆ తిన్నా తిన్నా ఏన్ తిన్నరు ఫిష్ కర్రీ తిన్నారా
ఊ
ఒకే ఫిష్ తో పాటు ఏమో చపాతి చేస్తారా జొన్న రొట్టె చేస్తారా లేకపోతే రైస్ తింటారా
మేము జొన్న రొట్టే చేస్
ఓకే ఓకే జొన్న రొట్టె తింటారా, మీరు జొన్న రొట్టె తిన్ తిన్నారా
ఆ మీరేం చేసిండ్రు
నేను చికెన్ కర్రీ విత్ పూరి జేసినా
ఓహో
ఆన్ చికెన్ కర్రీ పూరి తిన్నాం, ఏ ఎవరు రాలే ఎవరు రాలే కానీ ఇగ మేమే ఈ రోజు స్పెషల్ చేద్దామని చేసినాము ఆ
మ్మ్
ఎప్పుటి నుంచో పూరి చేద్దాం పూరి చేద్దాం అనుకున్నా కాని ఈ రోజు కుదిరింది.
టైమ్ దొరకలేదా
ఆ టైమ్ దొరకలే
హ్మ్
ఉమ్ ఇంకా మరి అయినాయా అన్ని పనులు అన్ని పనులు అయిపోయినాయా
ఆ అయిపోయినాయ్
అవునా
హ్మ్
ఇంకా మరి ఇర రెస్ట్లా రెస్ట్ తీసుకుంటున్నారా
బోష్ట
అవునా ఓకే కరెంట్ ఉందా టూ కరెంట్ పవర్ ఉందా
ఆ ఉంది మీ సైడ్ లేదా
ఆ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది హ్మ్ ఆ ఇంకా మరి ఇక మస్తు తిని పడుకున్నారా
అ
ఆ
ఆ తిన్నాం ఇక ఆ హ
హ్మ్ ఇంకా మరి ఎట్లా ఫిష్ కర్రీ అది ఎండిన చాపల లేకపోతే అది ఉంటది కదా ఫ్రెషనా అవునా ఓకే మరి ఇంకా మీర్ చికెన్ తినరా
ఆ తింటాము ఈ రోజు లేకుండే లేకపోతే చికెనే తింటుండే
అవునా నాటు కోడి తింటారా
ఉమ్మ్
అవునా నాటుకోడి ఎట్లా కుక్కర్ లో ఉడికిస్తారా లేకపోతే ఎట్లా డైరెక్టేనా
ఆ కుక్కర్లో కొన్నిసార్లు కుక్కర్లో పెడతం లేకపోతే నార్మల్గానే
అవునా ఒకే మీ ఊర్లో మేకలుకొస్తారా
కొయ్యరు
ఎందుకు మీది పల్లెటూరు కదా
ఉమ్ కని కొయ్యరు అప్పుడు ఎప్పుడో వన్ మంత్ కి టూ మంత్స్ కి అట్లా
ఓకే ఓకే వన్ మంత్ కి టూ మంత్ కి కొస్తరా మరి మీదీ పల్లె టూరె కదా
హ్మ్
ఆ ఇంకా మరి అటు ఆ మీ సైడ్ జాత్రాలు అయిపోయినాయా
ఆ జాతరలు ఉన్నాయ్ కాచ్చు నాకు తెలియదు నేను వెళ్ళలేదు
అవునా
ఉమ్మ్
ఒకె ఓకే నేనైతే తిరిగి అచ్చినా మంచిగా జాతరాలో ఆమ్ ఆ ఇక్కడ కేరామెరి మా మాకు కొంచెం దగ్గరనే ఉందీ
ఉమ్మ్
ఆ అక్కడ్ పోయచ్చినాం మంచిగా తిరిగి తిరిగి ఉయ్యలా ఊగి ఒచ్చినాం బ్రేక్ డ్యాన్సుల్ అవి ఉంటాయ్ కదా ఉమ్ ఆ అవి తిరిగి అచ్చినాం
ఆ ఆ బ్రేక్ డాస్లా భయం భయమేయద మీకు బ్రెక్ డాస్లు ఎక్కడానికి
ఏ భయం ఏది ఏం కాదు మంచిగా వాళ్ళు సాంగ్ ఎస్తరు మంచిగ మనం వినుకుంట తిరగొచ్చు ఏం కాదు మస్తు అనిపిస్తుది నువ్ ఎప్పుడు పోలే జాతర బ్రేక్ డాన్స్ కలెఅన్నట్టు
ఆ ఆ వెక్కినా కక్పోతే చక్కరొస్తది
చక్కర ఒస్తందా ఓకే ఓకే మరి జాతర తిరిగి తిరిగి హోటల్లో జిలేబీలు అవి బజ్జీలు తింటారా
ఆ
బజ్జీలు ఆ జిలేబీలు తింటారా జాతరలో అవే కదా ఎక్కువ ఫేమస్ ల
మీరు తింటారా
ఆ మేము తింటాం మేము స్వీట్ తిన్నాం కానీ అవి ఏమంటారు ఆ గారెలు బజ్జీలు ఉంటాయి కదా అవి తింటాం ఎక్కువ
అవునా
హ మీరేం చేస్తున్నారు ఇప్పుడు పడుకొని ఉన్నారా
అవును పండుకొనే ఉన్నా
మీరు తిన్నాక వాకింగ్ చేయరా
అలాంటి ఏం మనకు అలవాటులేదు
అలాంటి అలవట్లేదా
ఆ
ఓకే ఓకే మీ బ్రదర్స్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఎంత మంది ఉంటారు ఇంట్లా
నేను మా అమ్మ మా
మీ త్తమ్మా మీ ఇంట్లోనే ఉంటదా అవునా మీ మేనత్తనా
ఆ
అవునా ఏం చేస్తది మీ అత్త
అంగన్వాడి
ఆంగణవాడిీ సపర్వాైజర్ చేస్త అంగన్వాడి టీచర్ చేస్తాద
ఉమ్
ఓకే ఓకే ఇంకా మరి న ఇంకా హలో
ఆ చెప్పండి
ఆ వినిపిస్తా లేదా లేదా
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తా లేదా
ఆ వినిపిస్తుంది మరి అందరు పడుకున్నారా
ఆ పండుకున్నారు
అవునా అ ఇంకా ఏం చేస్తున్నారు మరి పనులు అన్నీ అయిపోయినాయా
ఆ
పనులు అయిపోయినాయా
ఏం పనులు
అంటే అవి గిన్నెలు కడగడము
ఆ
అవే తిన్నాంక గిన్నెలు కడుగుతారు కదా
లేదు అమ్మ వాళ్ళు అడుగుతారు
మార్నింగ్ కడుగుతారా అవునా ఇంకా మరి ఇంకా మరి
హలో
ఆ చెప్పండి
ఆ ఏం లేదు
ఉమ్ ఏం లేదా ఎండ మస్తు కొడుతుందా అటు
ఆ
ఎండ కొడుతుందా
చాలా ఎండా ఉంది
అవునా మస్తు ఎండ కుడుతుంది ఇప్పుడు ఎండాకాలం కదా
ఆ
ఇప్పుడు ఎట్లయినా ఎండనే కొడుతది ఇప్పుడు పెళ్ళిళ్లు మస్తు ఉంటాయి రిసెప్షన్లు ఉంటాయి పెళ్ళిళ్ళ మంచిగా తినొచ్చు బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ కదా హలో
ఆ చెప్పండి
వినిపిస్తా లేదా
హలో
ఆ వినిపిస్తుంది కదా నాకు నీకు వినిపిస్తలేదా
ఆ
నీకు వినిపిస్తా లేదా ఉమ్ ఇంకా మరి థీసిస్ లేట్ అయిన పోయిచిల్ల ఇప్పుడు రీసెంట్లీ ఎటైనా పోయాచ్చరా అంటున్నా
ఎక్కడికి పోలేదు
అంటే ఎదైనా పెళ్ళికి లేకపోతే టెంపుల్కికి టెంపుల్ కి పోతారా మీరు ఆ హలో
హలో ఆ టెంపుల్ కా
టెంపుల్క్ పోయొస్తారా